హలో ఆ వాలకి తౌసెండ్ ఛార్జ్ చేస్త హలో హలో వినిపిస్తుంద ఏమియానా దది దివిలాల్లా ఉన్నావా అట్లా కింద ఏం అంటరు వాడిని దీవులేనా కింద లోపలు ఉంటాయి చూడు అండర్ గ్రౌండ్ ఏ
దీంట్లో వాయిసు
మాములుగానే చిన్న మాట్లాడుతావులే గాని
ఆ చిన్నగా మాట్లాడుతన
హలో అట్లా అ
ఎట్లా ఎట్లా వన్ సెకండ్ మళ్ళా
అందుకు లడ్డు కూడా అనే కదా చాలా సార్లు గట్టిగ మాట్లాడని
ఏవ ఇంకేంతి గట్టిగ మాట్లాడన్నే హా ఇంకేం మోత్ మోత్కోనా చెప్పు
ఇప్పుడోకే ఇది ఓకే ఈ ఇది ఓకే ఈ బేస్ ఏమ్ కూర
టమాటా కర్రీ లెవెన్ కూ వచ్చిన
ఆ హలోస్త ఆ అ
మాట్లాడు టెన్ మినిట్స్ మాట్లాడదాం ఆ ఏంది
పర్మిషన్ ఇస్తారా మధ్యలో
మధ్యలో ఇవ్వరు మీ త మీడిపోద
ఆ
జ్యూస్ అన్నా తాగుద్దాం అట్లా పోయని
ఎప్పుడిప్పుడా
అదింట
ఎప్పుడు ఏ టైంకిి
గంట ఆగి
గంటగి ఆగి ఫోన్ చెయ్ వస్త బైటికీ
ఇయ్యారంటివి పర్మిషన్
పోన్ చెయ్యి ఆ అన్న వస్తాడు ఒక అన్న రాగానే ఆయన్ని అడిగితే పంపిస్తాడు ఆయన రాలేదు ఇంకా
ఆహా
అన్న మూడింటికోస్తాడు
ఆ
మూడింటికి రాగానే పంపిస్తాడు అన్న అయితే ఇప్పుడు ఓవరు లేరు నాకొస్తే
ఏట్లుంది వర్కు మంచిగుందా
బానే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్
ఉ
ఇప్పుడైతే బానే ఉంది ఇన్ కేస్ రాను రాను డోస్ పెంచుతారు రాను రాను డోస్ పెంచుతారు
హ అదే కొత్తలా మంచి వడి ఉంటది కానీ
సపరేట్ స్టోరీ ఇస్తారు
హ
అందులాన్నీ మనమే చేయాలి పేపర్ వర్క్ డిపార్ట్మెంట్స్ అన్నిగా మనమే ఫిల్ చేయాలి డేటా ఎంట్రీ అంతా
పుష్పక ఏమైనా ఉంటే చూడపోయినా మానేసిందిండి
చెప్పినది మెసేజ్ చేసిన అడిగిన కూడాడ రెజుమ్ కూడా బట్టి
అ
లేం బాయ్స్ కు ఉన్నారు బాయ్స్ కు ఉందే అన్నారు టూ టు టెన్ కావాల అంట బాయ్స్
ఆ
అయితే గర్ల్స్ లేదాంటే ఇప్పుడు లేదు ప్రజెంట్ ఉన్నప్పుడు చెప్తా అన్నాడు
అ
అడిగింది అది అడుగుతనే ఉంది చెప్తూనే ఉన్నా నేను కూడా రోజు అడుగుతున్నా ఇట్లా అడుగుతనే ఉన్నా జప్తనే ఉండు అల్ చూడాలి పో చెప్పుండి ఇల్లా సారేమో హైదరాబాద్ లో ఉంటాడు ఆయన ఏమో రావట్లేడు ఆయన వస్తే ఏమన్నా అడగచ్చు
ఆ ఆ తెలియదు ఈరోజు మెసేజ్
ఆ
ఈ రోజు మెసేజ్ చేసింది పుష్ప
నీక్ గింరోజులు తెల్వదా
తెల్వదు
మొన్న చేసేగా ఉొన్ననే
నా మాట్లాడట్లేదామా నాకెట్ట తెలుస్తది
ఎందుకె ఏమైందమ్మా వాఅమ్మా ఏమైంది ఎందుకు
నాకు ఇగో ఎక్కువైంది
ఎలాగి నీకా నీకా అమక
నాక్ నాకు ఎప్పుడు నాకు ఉండదు ఈసారి కావాలని పెంచిన అరే తొందరగా వచ్చినావ్ బాగా తెచ్చుకోక పోయనవ్ రా అడగాలా హు
ముందుకు
చ వున్నదిగా అ పే మెసేజ్ ఏదో చెయ్యాలా వద్దా రిప్లై ఇయ్యాలా వద్దా అను అనుకుంటా ఇచ్చింది.
ఆ
నా కోపం వచ్చింది.
ఆ
ఇంట్రెస్ట్ లేకపోతే బ్లాగ్ చేసి పడే అట్లా రిప్లైస్ నాకు నచ్చదని చెప్పిన
అంటే చూసి పెట్టిన గ గంట రెండుగంటలకు గిచ్చింది
ఓకే అంతేగా
హు
ఇచ్చిందన మంచుగా ఇయ్యాచు కదా ఆ ఏమో ఈ వన్ వార్డ్ కి కోపం వస్తుందని చెప్పిన ఇంట్రెస్ట్ లేకపోతే బ్లాక్ చేయమను అంతేగాని గట్లా చేయమాకు అంటే సరేలే ఇయన్లే అనాలా ఒకే ఒకే అనిబెట్టింది. యాస్ యే నాకు మండింది ఓ అనింది తెల్లారి షోరూంకి వచ్చి ఫోన్ చేసింది. అదే మెసేజ్ చేస్తే నేను రిప్లై ఈలే చూసి, ఐతే మళ్ళ ఫోన్ చేసింది. ఇచ్చింది రిప్లై ఈయవు అని
ఆ
ఎందుకియాలి అన్న
మ్మ్
ఎందుకియాలా సర్లే అని ఫోన్ కట్ చేసింది ఆ మరి ఎందుకు ఏమైంది ఎందుకట్లా అంటున్నావు అనాలా వద్దా
ఆ
ఎందుకియ్యాల అంటే సర్లే అని ఫోన్ కట్ చేస్తాదా తెలియదు కనీసం కనుక్కోవాలని కూడా ఉండదా ఎందుకు అట్లా మాట్లాడుతుందని
ఆ మాట్లాడట్లేదా మాట్లాడట్లేదా ఇగ
న పోయింది
ఆ
మెసేజ్ చేసినందుకు సోరీ ఎక్కడన్నా వేకెన్సీ ఉంటే చెప్పవా అని పెట్టిం పెట్టింది ఆ ఓకే అని పెట్టా అంతే ఇగ ఏం రిప్లై ఈయలే
అయ్యో అయితే సరే రే
మ్మ్ మరి అంత ఇంట్రెస్ట్ ఐనా అనవసరం నాకైనా సరే చేయాలా వద్దా అని ఇట్లా చేస్తే నాకు కోపం వస్తది
మ్మ్ ఏదొ ఒకరితో అట్లా చెప్పు అదుందే దూరము అయితే అంతా దూరముందని అంత అంటావా నీకు తెలియదా దాని గురించి తెలిసి కూడా ఎందుకు ఆ తెలవదా నీకు నీకు తెలవదా ఆ
ఇంట్రెస్ట్ లేకపోతే బ్లాక్ చెయ్యి గానీ ట్లా వన్ వన్ రిప్లై ఇయ్యకు కన్నప్పుడు సరేలే ఇయలే అని చెప్పాలి అవునా ఓకే అని పెట్టింది అదో తప్పయితే ఇయ్యను ఎందుకు ఎందుకు ఇయ్యాలి అన్న మరి ఎందుకు ఏమైంది అట్లా మాట్లాడుతున్నావెంది ఏమన్నా అనరా సరే అనగా అట్లా అట్లా కట్ చేస్తారు అడ కనీసం తెలుసుకోవాలి అని ఉంటది కాదా
నాకు తెలుసుకుంటదా తెెలవదా జేంగు తెలుసుకుంటదా అ. తెెలవదా తెలుసుకుంటదా ఎప్పుడు వన్ వర్డ్ ఏ ఇస్తదా ఈయధ హహ ఇడుంవల్ జ్యూస్
ఇన్ని రోజులు నేనే అర్థం చేసుకున్న ఇప్పుడు నన్ను అర్థం చేసుకోవాలి తప్పదు ఇంది ఆ
అడిగిన ఆని ఏమైనా అంటే అడిగినా అట్లా బాయ్సకు. ఉంది
హు ల దోస్త్ మేరా దోస్త్ ఎన్ని రోజులకి ఇలా మెసేజ్ అవసరం అది కూడా వేకెన్సీ ఉంటే చెప్పవా అని లేకపోతే అవసరం లేదు అది ఫ్రెండ్షిప్ వావ్ ఏందే వెతుకుతున్న లడ లడ
ఏమైపోయింది చెప్పు ఏమైతే పే
ఏవొలే యైఅంత ఎందుకులే గాని యంత్రం ఏమైంది ఇ ముప్పై సెకండ్లు ఉంది క చెప్పంకా హాఫ్ అన్ అవర్ కాదు ముప్పై సెకండ్లే ఎ
థర్టీ సెకండ్స్ ఫాటీ సెకండ్స్
అ
ఉ తిన్నవా
అబ్ వచ్చావ మేసిరి ఇప్పుడు తిన
ఎందుకు
అందుకే చూ వస్తావా అని అడిగిన
త్రీకి ఫోన్ చేయ్ వస్తా
వర్క్ ని బట్టి చేస్తాలే
ఎడున్నా పార్లల్లోనే ఉన్నవ
ఆ పార్లర్లోనే ఉన్నా
తినకా ఎందమ్మ ఏం మూడ్ ఆఫ్ పట్టిందమ్మా
చిచ్చి నేను తిండికి నీదలా కాగనగా ప్రపంచ నాశనం అయిపోతుం ఏమైనా నేను తింటా నీకు తెలుసుగా నీలు నీలు నీలు అ హ్మ్ అదే చెప్తున్నా స్టమక్ అప్సెట్ అయింది కొంచెం
టిఫిన్ చేసినావ పొద్దున
అన్నమయినా ఈ రోజుకి వచ్చింది ర టేస్ట్ ఉండదు అసలు సరేల మరి చెస్ త ఫోన్ చేస సరణ సారీ మళ్లా గెట్టలా చేస్ తా ఈవినింగ్ మళ్ళా కోసేపు మాట్లాడ ఒక రెండు మూడు సార్లు మాట్లాడచ్చ
ఆ సరే సెవెన్ కస్ సెవెన్‌కి చేస్తా
స సరే హయి